చెప్పు ఇందాక ఎక్కడ ఆపావు
ఆయినా షర్టు మర్చిపోయిండు ఆ జూలై నైన్ బర్త్డే జులై నైన్ బర్డే జులై నైన్ గుర్తొచ్చింది గుర్తొచ్చింది మొన్న మ్యారేజ్ అయిన్ పాపే కదా ఆ ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చెయ్యొద్దు ఆ రోజు
ఏం చెయ్యదులే ఏం చేసినా మనకు వాల్యూ ఉండదు గుర్తింపు ఉండదు
ఎందుకు ఎందుకు మరి అది ఏమన్నా చేసినా ఎందుకు అవసరమా అన్నట్టు ఉంటది
అదేలే పోన్లే కొత్త పెళ్ళయింది కదా అలానే చేసుకుంటారులే
అప్పుడు కూడా అలాగే అమ్మా కేక్ కట్ చేయ్యంతకే ఆ రోజు రానని కట్ చేయనని గొడవ కదమ్మా ఏడుపు మోహం పెట్టుకొని వచ్చిందా
ఎప్పుడు సూడు ఏ ఎక్కడికన్నా వెళ్దామంటే చాలు మొదలెట్టేది
ఉ
ఏ సగం దూరం బానే అత్తది సగం దూరం లో ఆగిపోతది
ఎందుకంటవ్ అలాగా బై బర్త్ అండి అంటావా
మేబి అయ్యుండొచ్చు
ఉ ఉమ్ అవునవును ఏంటో నువ్వు చిరాకు వచ్చేస్తుంది
ఏదో అంటారు చూడు సైకో ప
మనమే ఎక్కువ ఆలోచించేతమే హే మన గురించి ఏం ఆలోచించరు
ఎప్పుడో మతిపోయింటది మనం కూడా ఉన్నామని ఎందుకు వదిలేశాం శుబ్బరంగ వదిలేశాం ఏ హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటది ఇల్లు మనం ఎన్ని
అవునా మనమే ఇంకా ఆలోచితున్నామా
అది నిజమే అదే నిజం
ఎందుకే మర్చిపోలేకపోతున్నాం మనము మనకి ఎందుకు అందుకువ
ఎందుకంటే మనకు మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి దానికి అయింది కాబట్టి
చి ఛి ఇట్ల ఉందా
మరి ఇంట్లో పనులు చేసుకోవాలి కదా పొద్దున్నే లేగాల ఏం చేస్తుందో మరి
మ్ అదెలే
దాన్కి ఒక సిటీ ఎప్పుడో అందమ్మా ఫైనల్ ఇయర్ లో
మన బ్యాచ్ లో సెకండ్ బ్రేడ్ మొన్న కాల్ చేసిందె
మ్ ఏమంటంది అర్థమైంది.
అర్థమైందా అదే ఏమైందనుకుంటున్నావు చేసిందేదా నేను బిజీగా ఉన్ననె ఎత్తలేదు అప్పుడే ఆ కిట్టు కు వేళ్ళాలండి ఎలా ఉన్నా మీక్ ఖాళిగ ఉన్నప్పుడు ఎవ్వరు ఫోనో చేయరా
అమ్మోయ్ ఈ రోజు మధ్యాహ్నం తెగ వాగేయాలినిపించింది ఎవరో కోపరేట్ చేయలేదు నాకు వాతావరణం చల్లగా ఉందికదా ఎ అవర్ ఎ ఆవర్ కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదె చిరాకు వచ్చేింది సరేలే అని పక్కన పడేసను
ఊహు అయ్యయ్యో మ పొద్దున్న ఈ రోజూ బ్రౌజర్ లాంచింగ్ అనమాట అ ఒకసర బోల్డ్ కట్టలు తెచ్చసారు బాబు దాంట్లో నేను ఒక మిస్టేక్ కనిపెట్టా సార్కి చెప్పాను ఉ సార్ కి చెప్పాను సార్ ఇక్కడ ఇలా పడింది సార్ తప్పు ప్రింట్ పడిందంటే ఒ సరే తర్వాత మార్పిద్దాం అమ్మా అలా నీ తతే ఇంకా చాలా కనిపిస్తాయి అంట్న్నారు సరే సార్ నే తీిరే పొద్దున ఇంకేమైన్నా ఉంటే ఇంకేమన్నా ఉంటే చెప్పమన్నారు మళ్ళీ ప్రింట్ చేపించినప్పుడు మారుస్తారంట
ఉమ్ బానె ఉంది
హుమ్
ఫ్రీగ ఉన్నావనమాట నువ్వు
ఎవర్ నేనా
నువ్వే
పనే ముంది మరి మనకి అదే పని అయితే తర్వాత ఏమైందంటే కాసేపు చెప్పారు చెప్పిన తర్వాత వన్ అయిందె వన్ అయిన తర్వాత భోజనానికి వెళ్ళావు నువ్వు అప్పుడు ఫోన్ ఫోన్ చేసావు కదా
అవును ఎం తిన్నావు
వెళ్ళాము మైత్రికి వెళ్ళాము చాలా బాగ పెట్టారు హండ్రెడ్ రూపీసే ఫుడ్ చాలా బాగుంది ఎక్కువ పెట్టారు ఎక్కువ అంటే ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి శుభ్రంగ తినేసి మళ్ళీ ఆ ఆ అన్న క్యాంటీన్ కంటే సూపరది అన్నా క్యాంటీన్ కాన్న ఐదు రూపాయలకి చాలా గ్రేట్ కదా
ఆ
ఊ
టిఫిన్ పెడతారు ఫుడ్
ఆవును టిఫిన్ పెడుతారు పుడ్ అన్ని బానే ఉంటాయి
ఇంతకీ క్యాస్ట్ ది అడిగావా చెప్పవా ఆంటికి
చెప్పాను చెప్తానే ఆ అయిబాబోయ్ మెంటల్ తెప్పిచ్చిత్తారు మా వాళ్ళు నాకు అసలు యా ఇలాగా జ్యోతి నీ
ఉ ఇగా సర్లే
ఆ వాళ్ళ మమ్మీ ఉండద ఆ సచివాలయం కి హండ్రెడ్ రూపీస్ ఇత్తారు అండి చేసి చేసారంట రెన్యువల్ కే కదా అంట ఇక్కడ రెన్యూ ఇక్కడ సచివాలయం కి వెళ్తేనేమో అక్కడ చేయమన్నారంట తర్వాత మీ మీ సేవ కేళ్తేనేమో అక్కడ క్యాస్ట్ కే నూట తొంబై రూపాయలు తీసుకున్నారంట నూట తొంభై తీసుకుని ఇన్ కమ్ మళ్ళీ ఇన్ కమ్ మళ్ళీ ఫస్ట్ నుంచి అప్లై చేసుకోమన్నారంట
అదే క్యాష్ట్ కి మీ సేవలో ఒకదానికి అరవై రూపాయలు
ఉ ఫోన్లే ఏదో ఒకట ఆ రెన్యువల్ చేసి ఇచ్చేయాలి కదా అసలు వీళ్ళు ఎందుకు జాబులు చేస్తున్నారు గవర్నమెంట్ ఎందుకు ఇచ్చింది ఉద్యోగాలు గాడిద గుడ్ లాగా
మొన్నటి దాకానే ఏమో పెన్షన్స్ ఓపెన్ చేయలేదు ఇప్పుడు ఓపెన్ చేసినోడు ఏదో ఒక కిరికిర పెట్టాలి కదా అందుకని ఈ ఇన్కమ్ సర్టిఫికెట్ ఆ ఆరు సంవత్సరాల ఒక సారి ఏ పెట్టుకోవాలి ఉండేదంట ఛాన్స్ వన్ ఇయర్ ఆదే వన్ ఇయర్ అదేలే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు ఉండదు అంట అందుకని రెవెన్యూ చేసేవారంట ఇప్పుడేమో అలా తీసేసాడంట క్యాస్ట్ అయితే అవ్వుద్ది గాని ఇన్కమ్ అయితే కొత్తగా అప్లై చెయ్యాలి మరి వాడు మొన్నటి వరకు పెట్టినాడు ఇప్పుడు ఎందుకు తీసేసాడు ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్ మీద బోల్డ్ అని వత్తాయి కాబట్టి ఫీజ్ రియాంబర్స్మెంట్ పెట్టుకుంటారు స్కాలర్షిప్స్ కి పెన్షన్ కి అన్నిట్లకి అది కావాలి కదా
ఉహు అదేలే కాదు వెళ్తేనే ఇన్కమ్ సర్టిఫికేట్ మళ్ళీ ఫస్ట్
నుంచి అప్లై చేసుకోమన్నారంట ఇప్పుడు మళ్ళీ ఏం ఆర్ ఓ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరకి తిరగాలంట రేపు పొద్దునే వెళ్ళాలి ఊ
నేను ఫామ్ ఇచ్చానా ఏం చేసాను అనుకున్నావు పొద్దున్న ఏం చేశాను అనుకున్నావు పొద్దున్న ఫామ్ తెచ్చాన నేను ఇన్కమ్ సర్టిఫికెట్ కి సచివాలయంలో చేయించాలంట కానీ ఆ ఫారం ఫిల్ చేసేసి దానీ కావాల్సినవి ఆధార్ కార్డు రేషన్ న్ కార్డ్ ఓటు గుర్తింపు కార్డ్ పెట్టాను అది తీసుకోలేదులే కానీ మా డాడీది డెత్ సర్టిఫికెట్ హలో
లైట్ చూసుకో ఆ ఇప్పుడు ఓకే
ఊ అదే
ఇప్పుడు ఓకే. ఇప్పుడు చెప్పింది ఇందాక చెప్పింది ఏమి వినిపించలే
అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేసేయ్ ఆధార్ కార్డు రేషన్ కార్డు, డెత్ సర్టిఫికెట్ ఈ మూడు జిరాక్స్ లు తీయించి ఫామ్ ఫిల్ చేయించి, సైన్ చేయించి ఆ మూడు ఇచ్చేయమని చెప్పు మూడు అటు కెళ్ళాలి.
వి ఆర్ వో
విఆర్ వో ఎందుకు సచివాలయం గట్టుకెళ్తే చేసేద్దుర్రు మీరా నువ్వు ఆ ఫార్మ్ ఫిల్ చేయక కుండా ఎందుకలా ఎందుకు పంపించావు. చెప్పాను కదా ఇన్కమ్, రెవెన్యూ అవ్వదు చేయించాలి మళ్ళ అప్లై చెయ్యాలంట. మా అమ్మగారు అవి తీసుకుని అదే అప్లికేషన్ ఫాము ఈ మూడు తీసుకొని తీకున్నాడు తీసుకుని ఆ క్యాస్ట్ ఇది చేసి ఒకసారే పంపించేసాడు.
ఫోన్లే ఫోన్లే బానే ఇచ్చేసాడులే ఇంగా మాకు తిరగాలే బాబు. ఈ దరిద్రం హాస్టల్ ఈ ఊరే దరిద్రం ఈ గవర్నమెంట్ ఒద్దు చిరాకు వచ్చేస్తుంది. నాయినా నేను పక్క దేశం వెళ్ళి పోతాను. పక్క దేశం వెళ్ళిపోతాను నువ్వు వత్తావా రావా?
ఎక్కడికి వెల్లిపోదాం అమెరికా వెల్లిపోదామా?
అమెరికా వద్దే బాబు ఇండియన్స్ ని బాగా చూడరు అంట.
ఏ కొరియాలు పోదామా కొరియా లో కింగ్ ఉంటాడు అసలు చూడ్డం
ఆ ఆస్ట్రేలియా వెళ్దాం
అందులో అందులో అయితే అందులో అయితే క్రిస్టియన్స్ అసలే తొ కతడు అంటాడు.
అవునా అయితే మరి ఇంకా సౌదీ వెళ్ళిపోదమా, సౌదీ లో ముస్లిమ్స్ ఉంటారేమో. ఇంకెక్కడికి వెళ్దామా? ఏ సింగపూర్ సింగపూర్. సింగపూర్. ఆ
సింగపూర్ వెళ్ళొచ్చు డబ్బులు ఉంటే బతకొచ్చు.
అవునే అక్కడ డబ్బులు ఉండాలి చీ నీయమ్మ
కేరళ వెళ్ళిపోదామే కేరళ వెళ్ళిపోదాము నీకు నీకు కాళ్ళు, చేతులు మసాజ్ చేయడం వచ్చా. నాకు నల్ చేయడం వచ్చు కదా వెళ్లి అక్కడ ఒకటే ఓపెన్ చేసుకుందాం బాగా రన్ అవుతాది.
సరే చేసుకుందాం అదే మంచిపని. చక్కగా నూనె తయారు చేసుకోవచ్చు ఆ నూనె కాకపోతే కొబ్బరి నూనెతో కూర్లు వండుతారంట.
ఏం చేద్దామ్ ఇంకా అడ్జస్ట్ అయిపోదాం. ఏన్నవట్లేదు లైఫ్ లో అ ఏంటో ఆ హలో! మేడం ఉన్నారండి?